హలో ఏం చేస్తానారన్న
చేయలేదు బోర్ కొడుతుంది
ఎందురు బోర్ కొడుతుందీ
ఏం చేయాలో తెలీకా అడ్జస్ట్ చేసుకుంటున్నా
ఓ
చ మా నాయన ఒకే మాటన్నడూ కాలేజ్ ఫీజ్ తగించుకోమను చేప్పు వాళ్లంత పని చెపించినపుడు
అమ్మ గూడ అరిచింది ఏం అవసరం నీకూ అని జెప్పి
కాలేజ్ ఫీజ్ తగ్గిచ్చుకోవచ్చు గా వాళ్లంత చేసినప్పుడూ అని చెప్పా మా మా నాయన
అమ్మ ఎందుకు చేయడు నువ్వు అని చెప్పి నువ్వు అర్చింది
అవునా
ఆ మీరైనా అప్పుడొచ్చారు మేము ఎప్పుడొచ్చాం చూసావ్ గదా చెప్
నువ్వు ఎందుకెళ్ళవు మళ్ళీ ఏదో పని చెప్పి నార్మల్ పని చెప్పి నువ్వు పోయావు మళ్ళ ఎందుకు వెళ్లవు
వాడూ అదే తిడతాన్నాడు మేం పోయిందానికి గమ్మునుండొచ్చు కదా గుట్టిగా మల్లెందుకు వచ్ ఇస్తా అని చెప్పి ఆ నేనూ తెల్సు గదా ఫోన్ చేసింది ఆ మి మ్యాడం ఆమ్ మీదా ఇంకా రివర్స్ అవ్వలేం గదా అమె చెప్పిందని పోయా ఇంకలతే
సర్లే చికెన్ తెచ్చ చికెన్ అంట వాళ్ళది చికెన్ అంట వొళది మేడం ది ఆ వాడ ఎవరిది చికెన్ శిరీష మేడం ది ఎవరు తెచ్చిచ్చారో అమిత్ ఫోన్ చేశారు ఇప్పుడు
ఆ
ఫోన్ చేసి చికెన్ తింటావా అని అడిగారంట మన దగ్గర వైట్ ర్రెస్ లేదు కదా కానీ మకు తెలీదు అయమ్మీకి చేశారు
ఎవరు ఎ ఎవరు ఎట్లీస్తాడు వాడా అవురా
ఏమొ చీకెన్ ఆంబట్ళ నిను చూడలేదు ఎవరు పెట్టారో ఈ రోజు గిరీష ఫాస్టింగ్ అందుకే సారీ కట్టుకునింది యు నో
ఫస్టీంగ్ అ
అప్పుడే ఆమె శారీ కట్టుకుంటదంట
ఓ బాగుందా మీ చీర కట్టుకుంటే బాగుంటది కాస్త చూడ్డానికి మీరు ఆ మేం బాగుంటది అది ఇది అని అంటారు
తె నిను నిం చెప్తా నిను చీర కట్టుకుంటే బాగుంటదని చెప్తా మీ టేల్ రే
బాగుంటదమే చీరలో మీమేం చెప్పాము తెలుసా పోయి మీరు చీర కట్టుకుంటే బాగుంటారు మేడం అని చెప్పి
ఏమనింది
మేము అవును రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఫ్రైడే శారీ కట్టుకుని రండి మేడం అని చెప్పి
ఆ
అవునా నిజం చెప్పండి వేనంది అవును మేడం అని చెప్పాన్న కదా సరే మే మీరు అడిగారు కదా కట్టుకొని వస్తాలే అని చెప్పనింది ట్రై చేస్తాను నేను సారీస్ కరెక్ట్ గా త్రీ ఫైవ్ ఫైవ్ తెచ్చుకుంటాను
శారీస్ ఆమె ఎక్కువ తెచ్చుకోదు బట్టలన్నీ ఆ బట్టలన్నీ అయిపోయిన తర్వాత్ త ఇయ్యి వాడుతది ఆ ఆ రోజు సంక్రాంతి ఈవెంట్ రోజు కూడా పాపం అదే తలకైయనోప్పి ఆమె శారీ కట్టుకోవాలనుకునింది కానీ శారీ లేదామే దగ్గర మళ్ళీ లంగా లేదని మళ్ళీ శరిసెట్ అయ్యే లోపలికి లంగా లేదామేకి లంగా సెట్ అవ్వాలేదు జ ఫిగర్ ఆమె సారిలో
బాగుంటది ఆమె సారిలో ఎంది
ఆమె ఫిగర్ అంటున్న శారీలో
కో అర్ధ
శారీలో మంచి ఫిగర్ అంటున్న నేను ఆ డ్రస్ లా అంత అనిపియదు కానీ శారీలో బలే ఉంటది షాక్ నేను మధ్యాహ్నం చూసి ఎంత ఏ అలా కదూ పు ఏందబ్బా శారీ కట్టింది కొత్తగా అని అంటే అప్పుడు వీళ్ళు చెప్పారు
అ
ఈ పిల్ల కృతి
హు
లేదు ఆమె ఫాస్టింగ్ ఉన్నప్పుడు శారీ కడుతది సో ఈరోజు టుడే ఫాస్టింగ్ అన్నారు
ఓ ఓకే ఓకే అనుకోని అర్థం చెసుకొని కామ్ గా అయిపోయిన మధ్యాహ్ నుంచి వైఫ్ అండ్ హుస్బేండ్ అసలు కనపడలేదు పొద్దున్న నుంచి వైఫ్ అండ్ హస్బెండ్స్ కనబడలేదు వైఫ్ అండ్ హస్బె
డెలీట్ చేసేసి అప్పుడు చేసుకోవాల్సింది బ్లాక్ ఏమ
నిక్ అర్ధంగాట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కనబల్ల పొద్దునుంచి ఆ య
ఆ కనపడ్డారమ్మ
మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు అడిక వెళ్ళి పోయరుళరు
చెప్పించుకోనికి పోదాం అనుకున్నారా ఇంకా మేము అది ఎటైనా ఇరికించాలని పోయి ఆమె దగ్గరే చెప్పాం అందుకని ఆమె ఆడ కాసుకొనింది ఇరికిచం లక్ష్మి జీ అమ్మాయి వగలాడి ఉంది కదా ఆ అమ్మాయి అ మాక్క పెళ్ళి ఉంది నేను నల్లగా వచ్చేస్త టాన్ అయిపోతాను
ఆ అవునా రాలేదు కదా అమ్మయ్య
వచ్చింది చేసింది కొన్సేపు మళ్ళీ వెళ్ళిపోయింది దొంగమొకంది
ఆహా వాళ్ళ అక్క పెళ్లి ఉంద వాళ్ళక్క పెళ్ళి ఎప్పుడు వాళ్ళక్క పెళ్ళ ఆ ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉండదంట కద ఇడా ఇప్పుడు ట్వంటీ డేస్ ఎడికి వెళ్తుందంటగా అదేనా
ఆ ఆఆ
అదే నాక పుష్ అంటుంటే నిన్న
ఫిష్ ఆ విష్ ఆ ఒకే ఉమ్
నేను షాక్ అయ్య యాడికి పోతుంద అబ్బా అని
కానీ ఏమోపో ఆ అమ్మి ఎంతేనా ఫిగర్ ఫిగర్ ఫిగర్
ఇక్కపోదా వగలాడి వాళ్ళ ఫ్రెండు వగలాడి వాళ్ళ ఫ్రెండు
అ వచ్చింది పనికి ఆహా ఆ మేబి ఏమో తెలీదు
వాళ్ళు బంధువులే కదా మంచిగా మాట్లాడతారు కదా
అమ్మ మాట్లాడినా వాళ్ళకి వీళ్లకి పడట్లేదు ఇప్పుడు
ఓకే ఉమ్ తిన్నవా
ఫ్రైడ్ రైస్ కడుపు నిండా తిన్న అ పనంతా చేసొచ్చి క పుష్టిగా కడుపు నిండా తినేసి ఇది ప్రశాంతంగా పొడుగుంటే బలే ఉంటది సోదేసుకుంటే
ఆహా
ఉమ్
చిన్న కదగదే
ఎంత బాందో
హు
నువ్వు తిన్నావుకదా కానీ ఏమి పచ్చిమిర్చి ఎపిచ్చేసినా కడుపునొపి వస్తు గ్యాస్ ట్రబుల్ లో గ్యాసు నాక్ కడుపునొప్పి వస్తాంది నా గ్యాస్ ట్రాబ్యూల్ వస్తుంది కడుపు నొప్పి ఉమ్
అ నా టాబ్లెట్స్ తీస్కావోయింది అయి నావి డోలో ట్యాబ్లెట్స్ అ డోలో ట్యాబ్లెట్స్ తీస్కావోయింది
దూరు
వగలాడికి నా దగ్గర న్మ నిన్న ఓచున్ రోజు
చ్చిన్ రోజా లేవన్ చెప్పుండాల్సింది తిప్పిచుకొని తిప్పిచుకొని
హాయ్ మకొచ్చి అడిగింది
ఉమ్
ఇంకా సరే అని జెప్పేసి ఇచ్చాను ఇంకా ఇవ్వలేదు వాళ్ళు
హ్మ్
నేన నాక్ కావాలిప్పుడు పొద్దన్ కన్నా అడుగుతాను చిన్న నన్న తట్టుకోలేకపోతుంది
అయినా తెలుసా బలే అడిగేసిన మొకం మీద కొన్నిసార్లు
ను ను బలే లంగి కొన్నా నువ్ బలే నంగి కొన్నావే
అయ్యేవి ఇంకా పెద్ద పెద్ద మాట్ల్ అడిగేసి
అ బలే నవ్వచ్చింది బయటున్నా నేను టీకెళ్ళినప్పుడు అప్పుడు తుసుక్కున అనేసింది ఒక మాట్న
ఉమ్
అనేసింది ను నువ్వు బలే నంగ్ ఆ అలా అడగాల అలాంజుజి మాటిండ్రు మల అడుపుతే అలానే అడిగితేనే దార్ లోక్ ఓస్తారుళ్ళు లేక్ పో రేయి వల్లఅమ్మా
ఇంకా అ అమ్మాయి వెలిపోయిన అమ్మాయి ఫోన్ జెసిందా
ప్పినమ్మా చేసింది సాయంత్రం జెసిందీ మాట్లాడిందీ ఎమ్ ఎప్పుడోస్తుదో నాక్ కరెక్ట్ గానే చెప్ ద్
అ
కరెక్ట్ గానే జెప్పదెప్పుడోస్తదో
ఉమ్
ఎందుకో అదోలా ఉంది మూడ్ రోజుల్ నించి సంథింగ్ ఇన్ టు ద అన్నట్టు అన్ పిస్తుంది
అ మీకు కొత్త మేడ ఓచ్చిల అవి పాపం మేము అక్కడ చెట్లు పిల్ చుకుంటే ఏం చేస్తారు విలు ఇక పోవద్దు ఎంత పని ఏం జెస్త సారే మీరు
చ్ అవి మంచిగా మన సపోర్ట్ చేస్తుంది మాక్ రేల్ సా పొద్దుట్ నించి స మధ్యాహ్నం దాకా ఆమె అంతా రేప్ సస్తాం మేము వదల్ను కూడావదల్దూ ఆమెకి పెళ్ళి అయ్యి సిక్స్ మంత్సే అంట అయింది
ఉండుండు బాయ్